ఎలా ఉన్, ఎలా ఉ ఉన్నరు?
మేం బాగున్నాం, మీరు బాగున్నారండి?
మేము చాలా బాగున్నామండి, ఏం చేస్ త్న్నారు?
ఇప్పుడు మేము ఆట ఆడుకుంటున్నాము.
ఏం మాటడుతున్నారంండి
మేమా లూడో ఆడుతున్నాం. ఫోన్ లో
అవునా లూడో గేమ్ అంటే నాక్ చానా ఇష్టం
కూడ్ ఇష్టమా
మాకు కూడా చాలా ఇష్టం అండి. లూడో గేమ్ ఆన్లైన్ ఆడతారంండి ప్లేన్ ప్లే ఆడతారండి.
ఆమ్ ఆన్లైన్ లోనే ఆడుతున్నాం. ఉప్పుడంటే మన దేంటి మా రిలేటివ్స్ ఇక్కడ లేరు కాబట్టి. ఆన్లైన్ లో మేము మా సిస్టర్స్ అందరం కలిపి ఆడుతున్నాం.
పాత కాలంలో అందరూ కుచ్ కూర్చొని ఒకలుకొక్కలు ఆడుక్ కునేవారు ఇప్పుడు ఆన్లైన్ లో ఆడుత్
ఆ అవునండి
టెక్నాల్జీ చాలా మారిపోయింది.
అవునండి. మీరు ఎలా ఆడతారు మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో
మేమందరము ఫోన్ లో కానీ, చెస్ బోర్డు గాని పెట్టుకొని. అందులో లూడో గేమ్ ఉంటుంది కదా. క్వాయిన్స్ తీసుకుని ఆడు క్కునేవాళ్ళని ఒకల్నొకలం దెబ్బలు ఆడుకుంటూ నేనేయ్యల్ లి నేనేయాలని అని చెప్పుకుంటూ, ఆడుకుంటూ ఉండేవాళ్ళం.
ఆహా
ఉమ్మ్ ఇంకే గేమ్స్ ఆడుత్ తూ ఉంటారండి
ఉమ్మ్ ఇంకా ఇంకా అదే షెట్ల్ ఆడతాము ఫ్రెండ్స్ తో.
ఉమ్మ్
కబాడీ
ఉమ్
వాలీబాల్, ఖోఖో, కిర్ కేట్ ఈ అన్ని ఆడతా ఉంటామండ్. డి అంటే మామూలుగా ఆ డైలీ ఆడము ఏదైనా. ఆ హాలిడే వచ్చినప్పుడో ఆడత్
ఉమ్ నేను స్కూ లో రన్నింగ్ రేసు, కబాడీ బాగా ఆడేదాన్ న్ని రన్నింగ్ లో ఎప్పుడుూ నేను సెకండే వచ్చేదాన్ని.
ఆహా అవున్ నా నేను ఎప్పుడు రన్నింగ్
కూడదండి
ఏ అండి
ఉమ్ చెప్పండి.
ఎందుకు అనుకోకూడదండి
ఇందుకనుకూడదన్ టే అవును అంటే తర్వాత ఏమి మాట్లాడరని అవు మో అనకూడదని ఆప్షన్ అవుట్ పెట్టారండి ఇందులో
మీరు అయన్ని పాటిస్తున్నారా అండి
మేము అయన్నీ తప్పనిసరిగా పాటిస్తేనే డబ్బులు అనేవి పడతాయి
ఓకే ఓకే మేడం అవునా ఆ మేము ఇపుడైత్ ఆడట్లేదు అదేనా హాలిడే అప్పుడు వచ్చినప్పుడు ఆడతామండి
ఉ మేము కూడా హాలిడేసప్పుడే ఆడుకునేవాళ్ళం
అవునా
బయట మేము బయట మంచమేసుకుని కుచ్ కూర్చొని నైట్ టైం ఆడుకునేవాళ్ళం
అవునా హలో పిన్నాయి రోజూ మాట్లాడాలా
రోజూ అవసరం లేదండి